హలో
హ చెప్పు ఏం చేస్తాన్నవ్
ఏం లేదు దూరికే ఉన్నాను సామాన్ల దడిక్కల్లా కొన్ని ఉన్నాయి
అ
ఊహు ఆ పోయినారు వాళ్ళు
ఓహో పోయినారు ఇద్దరు
ఇద్దరూ బాగా పోయిందా
అయ్యో వాళ్ళ డాడీ నీ సంపుతాంది రా డాడి పోదాం ఇంగ
ఆహా మేలే
హుహు డ్రెస్ వేసుకో డాడీ ఎంత సేపు డాడి ముద్ బుద్ధి లేదా నికి అంటుంది హా వెళ్ళి రెడీ అయితే
హా హా మెరెల్లి
ఈ ఆ పాప కి అదే అదే గేమ్స్ మాత్రమే కదా ఇప్పుడు మోజే
యాదోలె ఆడుకో అలా పోయి ఆడుకున్న మేలేగా
అవు
హు ఇంట్లో ఊరికే ఉండుకోకుండా
హు
హు వచ్చిరెంటానా నిన్న మధ్యానము యమ్మే రాను అనిందంటివి కదా
ఆ పిలుచుకొని వచ్చినడు కొసేపు వెయిట్ చేసి ఏం సరి నిన్న పొద్దునా ఆ పాప తినిపోలేదు నాకు ఆకలి వస్తాదన్నప్పుడు పెట్ట పెట్టాలా మీరు పెట్టినప్పుడు కాదు తినేది అని చెప్పి
ఆ ఆ మళ్ళీ వస్తాను అన్నయ వస్తా
లెవెన్ క లేదు వాళ్ళై నాయనే బలవంతంగా పిలుచుకొచ్చినాడు ఏం తినలేదు నువ్వు రా అని
ఆ అవునులు పాపం ఆడుకుంటేఇంగ ఆకలే
అందుకే ఈ రోజు తొందరగా లేపిన సిక్స్ థర్టీ కే లేపేసిన ఇద్దరిని తినిపించే పంపించిన లేస్తేనే బూస్ట్ తాపిచ్చెసి ఇడ్లీ చేసినా ను షైనికి అదే క్యారీ పంపించినను పెద్ద పాపకి మ్మ్ ఇంగా చిన్న పాప ని అయితే పిలుచుకోస్తాను మధ్యాహ్నం పోయి
అదే అదే అదేలే బూస్ట్ తాపిచ్చాద్దు ఉకే తినిపి అదే ఆకలి కాదు
మ్మ్ కానీ అది అలవాటు
ఒకవేళ తాగిని తిన్నించి అన్నా ఒకవేళ లాస్ట్ లో తాపినా పర్వాలేదు కొన్ని
అవునా అట్లే చేస్తాలే రేపు
చేస్తే అవి తాగితే ఇంకా ఏంది ఆకలి అవుతుంది పాపము
అవునవును
ఆ అవి ఏమి కడుపు నిండేటివా ఏమన్నా రోంచెప్ కి ఆకలి అవుతాయి తినిపిచ్చేసి లాస్ట్ లో పోయేతప్పుడు ఓ చిన్న గ్లాస్ నిండుగా గాని ఇచ్చేసేయ్ తాగమాని
ఇంకా ఏం చేస్తాన్నారు మంచి పని అది కడుపు నిండా తినేసిపోతారు
నిను బీట్రూట్ ఫ్రై చేసి చపాతి చేసా టీ
నువ్వు బాగా చేస్తావు అబ్బ అంతా తొందరగా అన్ని
మ్మ్ మధ్యాహ్నానానికి చెయ్యాల్ల
నిన్న బైటకి పోయినామా స్కూటీ తీసుకోవాల్ల అని ఆడ షోరూమ్ లో ఏసి లేదు జస్ట్ ఒక ఫ్యాన్ ఒకటే ఉందా ఆ ఫ్యాన్ కిందంత అంతా బాయ్స్ ఏం వాళ్ళు షోరూమ్ లో పని చేసేవాళ్ళు అట్లా వచ్చిన వాళ్ళందరు కుర్చున్నారు మాకు కూర్చుండేకే ఎ ప్లేస్ లేదు ఉంది కానీ ప్లేస్ ఏమో కానీ అక్కడ ఫ్యాన్ లేదు నిన్న ఎందుకొ ఎండ ఎక్కువ ఉంది అందులో చిన్నది ఉంది చూసినావ సతయిస్తాంది అడ ఎదురుంగా బండి పెట్టినారు కలర్ కలర్ల జ్యూస్లు ఉంటాయే అవి
ఆ
వద్దని వాళ్ళ నాయన వద్దని అది ఇడిచిపట్టే ఇడిచిపెట్ట ఆడికి రెండు సార్లు తాపిచ్చినాను ఇంకా కావాలని గొడవ చేస్తాంది తెలుసా వాళ్ళ నాయన చూస్తే తిడుతాన్నాడు నాకైతే పట్టుకోలేక చెవి అంత నొప్పి తలా అంతా నొప్పి చెవి నొప్పి అంటే వేరే రిజన్ వచ్చింది లే తలనొప్పి అంటే మాత్రం అబ్బా అసలు నాకు నిన్నటి నుంచి తగ్గట్లేదు పడుకుందామంటే ఒక పది నిమిష టైం లేదు అక్కడికి పోయి వచ్చినిచ్చిఅన్న అట్లా పడుకుంటే అరుస్తున్నారు ఇద్దరు అబ్బ సాతయింపు అమ్మ తల్లి అనుకున్న
ఆహా మేలేనే
ఇప్పుడు కూడా ఇంకా తలనొప్పి మెడ నొప్పి రెండు తగ్గలే ఈ మెన్నొప్పి తొందరగా లేస్తాంటే లక్ష మూడు
అవునా బాందిలే మంచి బండిలే అది
మొత్తం సెట్ చేయ్యలేదు ఈ రోజు బోర్ నెంబర్ బోర్డును అన్ని వేస్తారు
తెచ్చినార ఆడే ఉందా
ఆడే ఉంది వాళ్ళు ఇవ్వలేదు సైట్ పని చేయలేదు రిజిస్ట్రేషన్ కావాలి
అవునా ఉరికు చూసేసి వచ్చినారా
అంతా క్లీన్ చేయిచ్చి అవన్నీ సైడ్స్ అన్ని స్టీల్వున్నాయి అవన్నీ ఏయిచ్చి వచ్చినాడు మనం కలర్ సెలెక్ట్ చేసి అన్ని చేస్తే వాళ్ళవేస్తారు లేక ఊరికే ఫస్ట్ లో ఏంటివి ఉండవు దానికి మనము అన్ని సెలెక్ట్ చేసినాక టెస్ట్ ట్రైల్ చేసి అప్పుడు అవన్నీ సట్ చేయిచ్చుకోవల్ల ఈ రోజు పోతానన్నాడు ఈ రోజు ఇక్కడ ఏదో గుడింది మే. గుడి పేరు వెంకటేశ్వర స్వామికి ఇది వేరే పేరు ఆ గుళ్ళో నలభై రోజులయిందయి అయ్యి పెళ్ళయి పెళ్ళి కళ్యాణం చేసినారా అందుకు పూజుందన్ కింద వాళ్ళు రమ్మని పిలిచినారు నాకు ఎందుకో మేడంతా నొప్పిత్తాంది ఆడ పూజ చేయిస్తాము ఒగాలిస్తే
అంతెలే మేలుగా మంచి రోజు ఈ రోజు
మ్ అందుకే
నిన్నటి కంటే ఈ రోజు ఇంగ మంచి రోజంట.
అవునా తెలీదు నిన్నే మంచి రోజని చెప్పినాడా నాన్న
అదే అదే నిన్న మంచిరోజేలేే నిన్న మంచి రోజే ఈ రోజుగాని ఇంకా ఈ రోజుగాని మన్ చి రోసినంట ఏ మీ చేతికొచ్చేది ఈ రోజే కదా
అవునవును
మ్
పూజ్ మంచి రోజు పూజ చేయించుకుంటాం అంటే ఇచ్చినారా నాకు నీకిది ఈ శివుడు అంటే ఇష్టం కదా శివుడు గుళ్లో పూజ చేయిద్దామని తనన్నాడు మా ఆయన లేదు లే ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కదా వెంకేశ్వర స్వామి గుళ్ళో పూజ చేయిద్దామని నేను చెప్పిన వానేమ్మ మేము బైక్ తీసుకు స్కూటీ ఇచ్చినారులే పాపము రిజిస్ట్రేషన్ అవకనే ఇంటికేం కానీ పూజ చేయిు కుంటాం అంటే చేయిచ్చుకోండని ఇచ్చినారు ఏ గుడి గూడ ఓపన్ లో లేదు తెలుసా
మీరు కొట్లాడుతాండారు కదా దానికి
అదే లేదు శివుని కొద్దిలే వెంక వెంకటేశ్వర స్వామికే పోదాం ఇంటి దేవుడు కదా అదే మీరు ఫస్ట్ తిని పోవల్ల అన్నట్లంటే ఆయప్ప తల్లి నీ శివుడికో దండమమ్మ నీ శివు ఇక వద్దని చెప్పినందుకే అది లేకోకుండా చేసినాడు నా దేవుణ్ కూడా అని ఫస్ట్ శివుడికే పోదామంట సర్లే అని చెప్తి.
ఆ ఇద్దరికీ అట్ల మొక్కోని రాండి బయటి నుంచి గాని బెట్టి ఇద్దరు రెండు స్వామికి మొక్కొని రండి ఒకరిని తీసేసి ఒకర్నియాలా ఇంకా అనుకునిచ్చి పోవల్ల కానీ ఇద్దరికి
పోవల్ల పోవల్ల
ఆ
నాకె ఎందుకో మెన్నొప్ బెడ్ రూ బెడ్ మీద పడుకుంటే నాకు మెన్నొప్పి వస్తదబ్బా
అవునా కింద పనుకుంటన్నార ఉ మల్ల మంచాలు పెద్ద ఇది తల్లి అయినా ను కింద పనుకుండే అంతా ఉత్ నువెంజ్ ఉండదు
అవునవును ఈ ఫ్యాన్ పొగల ఎంత ఆడుతుంద అన్నట్ల బెడ్రూమ్ అయితే బెటర్ అనుకుంటాం గాని మేడనోపైతే నాకు సత్తాఎక్కువైపోయింది
ఉ
అందులో నిద్ర తొందరగా లేస్తుండడం వల్ల కూడా అయిండొచ్చు
పచ్చ గుడ్లు ఉడుక పెడతాంది
కదా ఈడెందుకు నిన్న ఈరోజు బలే ఎండగా ఉంది
ఆ ఉడుక
ఎండా కూడా ఎక్కువే ఉంది అబ్బా ఏమో
ఉన్న ఇడ ఎండ అంతెం లేదుకని ఉడుక
ఇంక
ఆ ఆవి టమాటల ఎం గాథాయి ఎం లేద ఇవాయి ఉడు కీ
అవునా ఏం లేదు బస్సులు ఎంత అవును నినాన్న మొన్న మేము కూరగాయలు తీసుకొచ్చిననా బయటి నుంచి ఆ అంటే మార్ కెట్కు పోలేదు మన తను లేకపోయ మ ఆయన అందుకని ఆ తెలుసా కేజీ అరవై రూపాయలు
అదే అదేలే
అరవై రూపాయల కేజీ అ రవీతో మ ఆయన అంత రేట్ ఎందుకు పడింది అంత రేటు పడుతున్నాయా టమోటాలు అంట ఆ అంటే ఏమంటే బాగుండే పర్లేదు లేని తీసుకుంటి
మొన్న తెచ్చినాడా కేజీను యాభై రూపాయలు ఒక్కోసారి కాయే ఏళ్ళ
అవునా రాటేయేక్కువునదా
ఆ ఒకసారి ఒకకాయ మాత్రమే పటుకుపో అంటానడు
ఆ నువ్వ అట్లే చెప్తాతే తనంతే చెప్తది
అదే నేను అసలు టమోటాలే వాడిను పప్పులోకీ తప్పితే
అవునా మా ఓనర్స్ వాలైతే ప్రతి కూర అది ఏ కూరన్నా కాన్లే ప్రతి కూర్లకి టమోటా వేస్తారు
అవున ఆ మా ఇంట్లో నేను అసలు టమోటాలే వాడను ఎక్కువ చాలా తక్కువ అట్లే ఉంటాయి
అవునా ఈ మధ్య నేను అలవాటు చేసుకున్నా అప్పుడు వేసేదాని కాన్ని ఇంకా ఉప్మాలోకీ కూడా వేస్తారు వాళ్ళు
అవునా ఉప్మా లేక ఉప్మా లేక ఇస్తాం ఉప్మా లేక్ గనే నేను యస్తానులె తక్కువ మళ్ళీ ఇక ఏం లేదు గడ్డ పచ్చిమిరకాయ వేస్తాం
హ్మ్ బెండకాయ చట్నీలకేస్తారు వంకాయ బజీలేకెస్త
అందరు వంకాయ బాజిల్ కేవరేతర్లే
వాళ్ళేతారు
ఆ
తెచ్చి దాంట్లోకిస్తారు
అదే అవునా ఓహో అదే ఒక్కోటి ఒక్కో టైప్ అవుతుంది
వాళ్ళ అదేంది కూర కాదు వాళ్ళకి
ఆ
అది లేకపోతే రుచి ఉంటుదు వాళ్లకి ఉ
అట్లా వాళ్ళ అట్లా ఎస్తున్నారు కాబట్టి ఇట్లా రేట్లు పెరిగిపోతున్నాయి
అవునూ లేదు మామూలుగా అయితే ఫైవ్ రూపీస్ కూడా కేజీ దొరకుతాయి లే దొరకట్లేద అంతే స్టాక్ లేదు కదా
అదే లెవ్ ఇప్పుడు ఎవరు ఆసక్ ఇప్పుడు పండిస్తుతున్నారు కాని మా ఇట్లా ఇప్పుడు పెట్టిన వాళ్ళుందరివి కానీ ఎవరువి లేవు అంటే కాయలు ఇయ అడాట్లే రాశకి ఎండలికి ఉడుకి ఉ వానలకి ఏం మత్తాయి ఏం లేదు ఈసారి
వస్తే మంచి రేట్
ఉమ్ రావల్లా కదా
ఉమ్ ఇంకా అవునా బుక్స అట్లేస్తివా
ఇంగ లేదా విరు స్టాంపినర్ లేదు తీసుకత్త అన్నడు ఈరోజు ఇది కుశాలు రా ఇప్పుడు రాలేదు పాప ఒక్కటే వచ్చింది
ఓ ఓకే ఓకే నేను వెయ్యాల్ల నాకు మెడనొప్పిస్తాంది అందుకే అట్లనే వచ్చి కూర్చున్న
అవునులే అవునులే నేనేం తెస్తే సరేలే
ఆ సరే బాయ్